ఆ హలో విన్పిస్తాందానే? ఎంలేదు గి బుక్ క్కు రాసుకుంటాన, నువ్వేం జెత్తానవ్ గిదే కస్టమర్ల పేర్లు ఇంట్రెస్ట్ గురించి
ఆహా అట్లా డైలీ రాసుడేనా?
అంటే రోండ్రోజులకోసారి వాళ్ళకు ఫోన్లు జేయాలె, ఫోన్ చేసి ఇంట్రెస్ట్ గట్టుకోండి సార్ లోనిస్తుంది నెల్రోజులు దాటినోళ్లన్ అందరీ చేయాలి ముప్పై రోజులు దాటినోళ్ళకి, ఇరవై ఏడు రోజుల నుండి జేయాలిగ కట్టుకొండని వాళ్ళతోట్ గట్ ట్టియాలే నెల నెల తిన్నవా? చేత్తానా ఆ అమ్మాయి చేత్తాంది, నేను రాస్తాన ఎ వలెవళకి చేసిందని. అమ్మాయి చెత్తాంటే నేన్ రాత్తనా బుక్లా. రాసుకుంట నీతోటి మాట్లాడతాన.
ఆ అక్కడోక రిజిస్టర్ పెట్టిళ్ళు గద మీరు?
ఉమ్ ఇక్కడుంటయ్ చాలా రిజిస్టార్లు, నాలుగైదు రిజిస్టర్లు ఉంటయి.
ఆ గదే నేను మొన్నకసారి బ్యాంకులకిపోయినప్పుడు చూశ్న.
ఉమ్ ఉమ్ ఎక్కడిక్పోయినవు నువ్వు?
ఈన్నే అది మొన్న మా ఇక్కడ కరీంనగర్లనే.
ఉమ్ కరీంనగర్ల ఏం పెడతను నిన్ను మా మావయ్య మా అత్తమ్మ పుస్తేలు గుడ పెట్టిండట్ నే నాకు తెలవనే తెలవదు. మొన్నంటాన్ది. దేనికోసం అంటే పోయిన సంవత్సరం ఒడ్ల పైసల గురించి అటా, ఎవలో ఆగుత లేరన పుస్తేలు పెట్టోచ్చి ఇచ్చిండట, అయ్ ఇడిపీయనె ఇడిపేయలేదు స్సల్ మామక్కొంచెమ్ గుడా మెదడ్లేదు కదనే.
ఇప్పుడు రేటు బాగ పెరిగింది గాదే బంగార్
బంగారం రేటు పెరుగుతాన్టే బంగారం చేపిచ్చుకునుడు ఒదిలిపెట్టి అవి ఇవి ఇవ్వి అవ్వి అన్ అన్నీ చెత్తా ఉంటాడు చీ!
ఇంకా ఇంకా నయమే ఆడపిల్ల పుట్టలే.
ఆడపిల్ల పుట్టిన అదే ఖర్చు మగపిల్లాడు పుట్టిన అదే ఖర్చు.
అంటే ప్చ్ ఆడబిడ్లు పుడితే కొంచెం వాళ్లకి పెళ్లి చేయాలి కదా అని. అనే ఆలోచన ఉంటాదే.
ఇంకేం చేయాల
పెళ్ళి జేస్తేగాని మగ పిల్లనికిగాని ఏమన్నా కట్నం ఇచ్చేదిటుంటాదా?
ఉండదు గదనే ఆ పిల్లను ఉత్తిగనే ఇత్తరా ఈ రోజులల్ల?
పిల్లను ఉంటికనేస్తార అని అంటే ఏమన్నా పని చేయాలి.
కాద్ మరి ఇల్లు జాగా అన్ని లేంది ఇత్తరా?
ఆ ఇయాళ రేపు ఎక్కువ శాతం జాబు, ఇల్లు పొలం, జాబు లేకపోతే భూమి చిత్తాలు. ఎకరాలు
ఎవ్వనైనా జాగ, ఇల్లు మంచిగుందా ఇప్పుడు ఈ తరంనోళ్ళు. ఇట్లా నివసిస్తారు. అనేది చుట్టాలు గానీ ఎనకటోళ్ళ లెక్క ఏనుకోక మన అమ్మలు ఇంకవేరేవాళ్ చేయరు.
మ్!
ఏమనుకోకండి గట్ట పెట్టినా. అన్నట్టుయితాది.
మ్ జాబ్ లేకపొతే ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఎకరాలను బట్టి తెలుస్
సొంతం ఇళ్ళన్న ఉన్నదా కనీసం ఉంటానికి.
మ్!
ఆడి ఉత్తరు ఎవ్వరికైనా అదే! ఖర్చు ఎవరికైనా అదే కథ గానీ మా వాళ్ళు అంత ఘోరంగా అయితే ఎవరు ఉండరు.
మ్ ఇంగ నువ్వే ఎరుకువ లవ్ మ్యారేజ్ చేసుకుంటేవి మీ వాల్లని అంటాఉండావ్
చేసుకుంటే ఏంది లవ్ మ్యారేజ్ చేసుకున్నోళ్ళు బతుకుతలేదా, భూమిమీద ఎంత మంది బతుకు అంతలేదు కానీ వీళ్ళ లెక్క అయితే ఎవరు డిపెండ్ అయ్యి ఉండరు. అంటాను అట్లా ఇంతగనం
ఆహా! అత్తమ్మవాల్లని అంటార వ నేను.
మనదేందో మనము అని ఉంటరు.
ఏను మీ అమ్మని అంటాన్నావ్ ఏంది నువ్వే ఒప్పించుకొని మరి చేసుకున్నావు కదా ఆమెను. కంటన్నావనే అని అంటాన్నా.
మా అత్తమామని అంటాను. మా అమ్మని అంటలే మా అమ్మ కూడా ఆలోచించాల్సింది ఉండే. ఇప్పుడు మనం ఆలోచించమా మన పిల్లలకి ఏమైనా చేయాలంటే ఎంత తీరుగా ఆలోచిస్తాం.
మనకు బుద్ధి వచ్చింది గదా నెక్స్ట్ వాళ్ళ గూడా అలోచ్
బుద్ధొచ్చుడనేది. అట్లా గాదె మన పిల్లల మీద మనకున్న జాగ్రత్త అది గుర్తొచ్చుడు కాదే ప్రీ మీ పాప పాపకి ఏమైన చేయాలన్నా మీ బాబుకి ఎన్ని చేయ్యాలన్నా ఎంతగానో ఆలోచిస్తావు నీవు.
ఓ ఆలోచించాలి.
మన అమ్మ నాన్న అట్ల ఆలోచించిండా.
మ్! ఆలోచించలే, ఇప్పుడు జనరేషన్ మారుతు కన్ గదనే జనరేషన్ తగ్గట్టు మనుషులు కూడా మారుతూనే ఉంటారు.
అంతే.
మ్!
ఏ చేద్దాం మరి అంతేగ అయ్యింది అయిపోతుంది అతనే అనుకోవాలి వదిలే. రాలే ఊక దాన్ని నేను అందుకేనే ఒకటే డిసైడయ్యా అసలు వీళ్ళు. ఆయన ఎంత వద్దన్న ముఖం మీద ఒకసారి చెప్తే ఎవ్వళ్ళు రారూ మీ అత్తా, మామఅయితే రా గదనే
హే వాల్ ఆహా
మా ఓళ్ళకి ఎన్నిసార్లు ఎప్పినా మళ్ళ మాతోటే మా మీదనే ఉంటరు.
ఆహా మేము ఈ సీటీల సిటీలో ఉంటలేము మేముకాల్చి ఆ
ఎవరైన మెసేజ్ రిప్లేస్ ఉమ్
పాప పండుకుంటే అన్నం తిందాం అంటే అస్సలే పండుకుంటలేడు
వాడు కాల్ కల్తడు ఎట్లా పడుకుంటాడు గీ టైం దాకా ఏం తినిపీయకుంటే ఎట్లు ఉంటడే వాడు అయితే
తింటలేడు అన్నం మళ్ళా రెండు మూడు రోజులు అయితది
ఉమ్ ఏ పిల్లగాల్ల తోటి ఇదే కథ
ఇప్పటికి ఎప్పుడో వినిపిచ్చిన అన్నం తింటలేడు ఆ ఫోన్ ఇచ్చి అన్నమే తే తీసుకొచ్చినంక అన్నం తిను అంటే ఫోన్ బందు చేస్తా అని అన్నాననుకో సప్పడే పోతాండు ఫోన్ వొద్దు నీ అన్నం వొద్దని
ఏడికి పోతాండు లేశి
ఆడ్కోడానికి ఆమొద్దు ఆమొద్దు అంటాండు
మరి నా కొడుకు గునే వద్దు వద్దు మా తాన మొద్దూ వద్దు అను
ఉమ్ అన్ని వాటలు వత్తనేేమో బాపు కూడా
అత్తమ మా ఆయన ఉండి వీడు యన్ని తెలుగులో మాటలు మాట్లాడుతాండు మన మనోడు కాదు అని అంటారు చిన్న పిల్లలు మా ఏం మా అత్త ఏం మాట్లాడుతారు
ఆ అవును మరి ఆయనకి ఏట్లా అత్తదే టి లాంగ్వేజి
నేర్తో నే మనం మాట్లాడే మాటలు వినుకుంటూనే వత్తది ఎవల్కైనా మన్ తెలుగు ఎట్లా వచ్చిందో వాళ్ళకు అట్లా ఒ మాట్లాడతాగా ఇట్ల
ఆ మీ వాళ్ళు మాట్లాడుకుంటాళ్ళు ఎస్ట్ లా ఆయనకు అర్థమయి అత్తందా
ఉమ్ ఆ ఏం చెప్తే అది చెయ్యి అంటే చెత్తడు అటు పో అంటే పోతడు అద్ తీసుకురా అంటే తీసుకొత్ త్తడు ఏద్చెప్తె అది చేత్తడు
అంటే మీరు భాషలో చెప్తే అర్థం చేసుకుంటన్డా ఆయనే
అర్థం చేసుకుంటాడు
ఆ అర్ధం చేసుకుంటే ఏం కదలే అత్తదిగా మెల్లమెల్లగా
ఉమ్ అర్థం చేసుకుంటాడు అటుపో అంటే పోతడు రా అంటే వత్తడు బయట తీసుకురా పో అంటే తీసుకతడు ఇది తీసుకురాపో అంటే తీసుకొత్తాడు ఏమన్నా చేత్తడు మా భాషలు
ఆహా మరి ఇంకెవల్నన్న నెంబర్ దొరకట్టనా ఆగుడ అంపు
ఎవను అదొ చేద్దాం దొరుకుతూనే ఉంటారు కానీ తెలివాలగాయినా వర్క్ గురించి మొత్తం
ఆ కానీ ఒక్క వ్యక్తి తోట ఏమన్నా కన్వర్షన్ ఇరవయినా కాల్స్ అంటే ఓ
ఆ వేరటోళ్ళ నేను దొరకబట్టాలి ఏం అర్థంమయితులేదు
ఇప్పుడు ఆ కార్యాల వాళ్ళు ఎవరోమొవాళ్లు నెంబర్ తీసుకుంటే వాళ్ళ హస్బెండ్స్
ఏక్కనున్నస్ ఇస్తారు చూద్దాం
ఉహుం కారం ఒకసారి నువ్ మీ అత్త మీ నెంబర్ కు వీడియో వచ్చిందా?
బాలెన్ వచ్చిందా మీ దానికి
నిన్న అత్తమ్మ నెంబర్కి వచ్చిందంన్నవు గదనే లింక్ వీడియో
ఇదేగా మా అత్తమ్మదే గా ఇప్పుడునే మాట్లాడేది.
ఆ గదే దాంట్లో వీడియో ఎట్లా మాట్లాడాలి.
అది వాట్సాప్ గ్రూప్ లో వేట్ పెట్టిండు కదా సారు ఒకటి నీకు రాలేదా.
నాకు రాలేమో ఆయన నెంబర్కిత్తే వీడియో ప్లే జేసి జేసినా ఏడు నిమిషాల చిల్లరున్నది. ఆ
అది దాని గురించి చూపుత చూసినంక మాట్లాడదాం అని అన్నా నేను ఇంత ముందుకు
చ్చ్ ఆ అయితే ఒక్క వ్యక్తికి నాలుగు సార్లు కాల్ చేయొచ్చు. ఊ అన్నని కూడా ఎప్పిండు దాంట్ల మరి
అదే గదే నాలుగు సార్లే
ఏ టాపిక్ అయినా మాట్లాడుకోవచ్చు అని కూడా చెప్పిల్లు
అదే గదా నాలుగు సార్లు అంటే ఓ ఇరవై ఇరవై నాలుభై అట్లనా అసలు ఇట్లా
గదే సార్ నడ్ గాలే మన త ఒక ఒక సార్ ఉన్నాడు కదా గ్రూప్ ల
ఉమ్
ఆ సార్ నన్నాడగలే నువ్వు వీడియో ప్లే సూడు నీకే అప్పుడు అర్థమయితది నీకు అర్థమయిన అండ్ నా కూడా ఎప్పు
చే చూస్తా మా చెల్లలకు కల్ రాలేదు వాళ్ళ కొత్తే అయిపోతది. మన అందరిది.
ఆ ఫస్ట్ చెల్లకి కూడా రాలేదా?
రాలే
అయితే ఇది మళ్ళా మనం నిన్న అప్లై జోషినాం గా ఒక ఫామ్ ఇతే ఫిల్
అయి వత్తాయిమో గిట్లా ఫోన్లు మాట్లాడకుంటా మనం ఫోన్లో వేరేటోళ్ళతో పని లేకుండా మనది మనకుంటే బాగుండు
ఆ ఇట్లా అయితే వేరే వాళ్ళ నెంబర్స్ పర్సనల్ గా తీసుకోవాలే. ఆ వాళ్ల ప్పు